సమోసా
హలో చెప్పండండి హలో హలో
హలొ
హలో నమస్కారం
నా వాయిస్ వినిపిస్తుందా ఆండి
స్లోగా ఓస్తాందండి వాయిసు కొంచెం గట్టిగ మాట్లాడండి
అ మ్ ఫ్యామిలీ
కొంచెం గట్టిగా మాట్లాడండి ప్లీస్ వాయిస్ ఇన్పాడం లేదు వినిపి క్లారిటీగెం వినిపిస్తంది వాయిస్ అనేది బేస్ లేదు
మీ ఫ్యామిలీ గురించి చెప్పగలుతారా
హలో
మా ఫ్యామిలీ గురించీ
చెప్పండి
ఒక్కె అండి మా ఫ్యామిలీ గురించి చెప్తాను కానీ మీ వాయిస్ అనేది క్లారిటీ ఉంది కాని వ వాయిస్ బేస్ లేదండి చిన్నగినిపిస్తా ఉంది ఆ ఒక్కే అండి వినిపిస్తా ఉంది కానీ బేస్ లేదు ఓకే అర్థం చేసుకోగలుగుతా
ఒకే అండి
చెప్పండి ఏం తెలుస్కోవాలనుకుంటున్నారు
మీ కుటుంబం గురించి చెప్పండి
నాక్ చానా సంతోషం అండి మా కుటుంబం గురించి మాట్లాడాలంటే ఆ ఎందుకంటే మా ఫ్యామిలీ నాకు చానా మా ఫ్యామి లో నలుగురం ఉంటాము మా ఫ్యామిలీ నాకు మంచిగా మా ఫ్యామిలీ నన్ను మంచిగా ప్రేమిస్తాది మంచిగా చూస్కుంటాది మంచిగా సపోర్ట్ చేస్తారు ఆ నాకు ఒక రకంగ చెప్పాలంటే దేవుడు ఇచ్చిన వరం మీరేం చెప్పాలనుకుంటున్నారు మీ ఫ్యామిలీ గురించి
మా ఫ్యామి మా కుటుంబంలో మేం నలుగురం ఉంటాం వ నా ఒక ఒక అక్క ఉంటాది
ఓకే ఓకే అండి అండి అండి ఒకే మంచిగా ఒకే మ్ చెప్పండి
మంచి మంచి ఫ్యామిలీ మేం మంచిగా చిల్ అవుతాము అందరం కలి సి బొంచేస్తాము ఎప్పుడు చూసిన అందరం కలిసే ఉంటాము.
ఓకే.
మీ ఎక్కువ మేమంతకు ఎక్కువ మేమంతక్. నేను. ఇంట్లోనే ఉండి మంచిగా వంటలు చేసుకొని మంచిగా తింటాము అందరం కలిసిమెలిసిగా నవ్వుకుంటూ టీవీ చూసుకుంటూ మా అంటే కబుర్లు చెప్పుకొని మంచిగా ఆ చిల్వ్ తామండి
అంటే ఫ్యామిలీతో ట్రిప్స్ వెకేషన్స్ అలా వెళ్తా ఉంటాం కదా.
ఆహ్ అప్పుడు ఆహ్ సమ్. సంవత్సరానికి ఒకసారి అలా వెళ్తామండి.
ఈ ఫ్యామిలీ తో ఇలా టెంపుల్స్ కి వెళ్ళడం. ఉమ్ ప్చ్ అలాగ వినిపిచ్చేస్తా ఉంటాంటరు.
ఆహ్ వెళ్తామండి.
ఆహ్ వెళ్తామండి మేము కూడా. టైం దొరికినప్పుడాల్ల వెళ్తా ఉంటాంటం. టెంపుల్స్కి వెళ్ళాలంటే ఫ్యామిలీతో ఏవేవి ఏ టెంపుల్స్ విజిట్ చేస్తారు.
నేనైతే మాకు దగ్గరలో కదిరి నరసింహస్వామి. టెంపుల్ ఉన్నది మా ఇంటి. దేవత దేవుడు సో అక్కడికి వీలేరు. సంవత్సరం సంవత్సరం వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని వస్తాము ఇంకా మా అమ్మమ్మలు ఊరికి. కోటన్న స్వామి అక్కడికి వెళ్తాను ఫ్యామిలీ మొత్తం. అక్కడికి వెళ్ళి చికెన్ మటన్ చేసుకొని. తినేసి వస్తాం. మీరండి.
అయితే ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేస్తారనమాట.
అవునండి మీరు మీ ఫ్యామిలీతో విసిట్ చేస్తారా అండి.
హ అండి నేను మా ఫ్యామిలీతో అంటే ఇలాగా. అంటే వీలు ఉన్నప్పుడల్లా వెళ్తా ఉంటండా మా. నాకు మాకు చాలా ఇష్టమైన దేవుడు వెంకటేశ్వర స్వామి. సో మాకు స్వామి అనుగ్రహం వచ్చినప్పుడల్లా మేమ అందరం కలిసి ఫ్యామిలీతో. వెళ్తాము మరియు నెక్స్ట్. మా ఊరిలో కుల దైవం మా ఊరిలో దేవత ప్చ్. అంటే అమ్మవారు ఉంటారనమాట అమ్మవారూ కూడా మేము. బాగా కలిసి అందరము సంతోషంగా వెళ్తా ఉంటాంటం. ఉమ్ అంటే. మీరు ఫ్యామిలీతో స్పెండ్ చేసిన ఫెస్టివల్స్ ఏమైనా ఉన్నాయా కొన్ని చెప్పుతారా.
ఆహ్. రీసె మొన్న ట్ మొన్న మేము ఉగాది సెలబ్రేట్ చేసుకున్నామండి ఫ్యామిలీ. మొత్తం ఆహ్ అండ్ ఆహ్. మా ఊర్లో ఒక వినాయ చవితి జరిగిందంటే మొత్తం మేము నలకరం వెళ్ళి ప్రతి ఒక్కరూ. గుడికి వెళ్లి టెంకాయ ఉమ్ దేవుని దర్శించుకొని. టెంకాయ కోట్కొని వస్తాము ఫ్యామిలీ మొత్తం వెళ్తాము ఒకేసారి. ఆహ్ మంచ్ ఆహ్. ఆహ్ మళ్ళా ఫ్యామిలీ మా అంటే సెలెక్ట్.
అంటే గదా ఒక ఎమోషన్ కదండి.
అవునండి ఇంట్లో వాళ్లాతో ఉన్నంత బాండ్ ఇంట్లో వాళ్లాతో ఉన్నంత బాండింగ్ ఎక్కడ దో. దొరకదు మంచిగా ఉంటది. అసలు మనకు ఒక అండగా.
ఆహ్ అంటే కూర్చోని అందరం కలిసిమెలిసి తినడము. ఆహ్ కలిసి తినడము కలిసి భాగోద్వేగాలు పంచుకోవడము.
అవునండి సుఖాల్
ఆ అంటే అవునండి ఆ అవునవును ఉహూ అంటే మీకు మీ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకొనే ఒక మంచి. అంటే మీ ఫ్యామిలీతో చేసుకున్న ప్చ్. కొన్ని ఫెస్టివల్ మెమొరబుల్ గా సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ ఏంటి.
ఆ వినాయక చవితి అండి
అందరు అదే మొస్ట్ ఫామ్ మొస్ట్లీ ఫ్యామిలీస్ అందరు వినాయక చవితి అని చెప్తా ఉంట్రంట ఎందుకలా వినయ వినాయక చవితి లో ఎం ప్ర
వినాయక్ చవితిలు అంటే వినాయకుడు ఇంట్లో వినాయకున్ని ఒక త్రీ డేస్ ఫైవ్ డేస్ పెట్టుకుంటారు సో అప్ ఇప్పుడు ప్రతి ఒక్కటి పూజల్ చెస్ కుంటాం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క పని చేస్తూ ప్రతి ఒక్కరు అందరు మంచిగా మాట్ మాట్లాడుకుంటే ఇది చెయాలి అది చెయ్యాలి ఇలా చేయ్యాలి అనుకుంటారు కాబట్టి అందుకు అలా కలిసి కలిసి మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారండి
ఓకే అంటే రీసెంట్ గా మీరు ఏమన్నా మీ ఫ్యామిలీస్ తో ఏమైన్నా ట్రిప్ కెల్లరా
ఆ రీసెంట్ గా లేదండి రీసెంట్ గా అయితే వెళ్ళలేదు మీరు వెళ్లరా అండి
మ్ ఆహా లేదండి అంటే ఎవరు లైఫ్ లో బి మరి బ్రదర్సు
మీరు మీ తమ్ముడు మా సిబలింగ్స్ తో అంటే అక్కా తమ్ముడు వాళ్ళతో మంచిగా కొట్లాట అట్లా పెట్టుకుంటారా
అంటే ససిబ్లింగ్స్ అంటేనే ఫైటింగ్ కదా
అవునండి
సిబ్లింగ్స్ అండి అంటే సిబ్లింగ్స్ పుటిండేదే ఓక యుద్ధం చేయడం కోసం
మ్
వాళ్లు లేకపోతే అదేమాంటరూ ఏదో ఉందండి సామెత అట్లా ఉంటదాన్నమాట మీ జాయింట్ ఫ్యామిలీ అండి జాయింట్ ఫ్యామిలీలో ఉన్నంత ఎమోషన్స్ బాండింగ్స్ ఫ్యామిలీ లోను ఉండవండి అంటే గ్రాడ్ ఫాదర్ అంటే అం అమ్మమ్మ నానమ్మలు పిన్ని బాబాయ్ అమ్మా నాన్న మంచి
అందరు కలిసి ఉంటారు కట్టి మం
కలిసి మెలిసి అందరూ కలిసి ఒక చోట వంట చేసుకొని ఒకే చోట తినడము ఒకే చోట పడుకోవడం ఆ అవొక ఎమొషన్ దాన్ని వార్ణించలేనిది అంత బాగ అద్భుతంగా ఉంటది
అవునా
జాయింట్ ఫ్యామిలీ ఉండేవాళ్లకే తెలుసదండీ ఆ ఫామ్ మీరు అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమన్నా చేసారా
ఆ మాది మొస్ట్లీ జా అంటే మొస్ట్లీ నేన్ న్యూక్లియర్ ఫ్యామిలిని కానీ మా అంటే మా మా ఇంటి వాల్ అంటర్ కదా వాళ్ళంతా బావలే నంట చాలా మంది ఉనం కావటి మోస్ట్ సి మేం అందరం ఒకదగ్గర కలుస్కొని మంచిగా మంచిగుంటాం అందరు అక్క చెల్లెలు అక్ అన్నదమ్ములు అందరూ వస్తారు మంచి ఆడుకున్న ఆటలు
డూ యూ లవ్ ఆ ఆ సారీ అండి మీరు మీ గ్రాండ్ ఫాదర్స్ ద అంటే అమ్మమ్మ నాన్నమ్మ ల దగ్గర అది కూడ బా ప్రగలు చెప్పించుకొని అట్లాంటివి ఎక్స్పీరియన్స్ చేశారండి
చిన్నపుడు అత్తమ్మను మ బావలు దేగరె మా నానమ్మో మా నానమ్మ చనిపోయేంత వరకు అమ్మ దగ్గరే ఆమె మంచిగా ఆ కబుర్లు చెప్తది అలా కట్టలు పెట్ట నిద్ర వస్తది చి కొడతా పడుకోబెడతాది
అయితే మీ దగ్గర మంచి ఎమోషన్ బాండింగ్స్ ఉన్నాయి మీ తాతయ్య గారి గ నాయనమ్మ గారి మంచిగా
తాతయ్యగ
అవ్వ తాతదగ్గర నానమ్మ వాళ దగ్గర అమ్మమ్మ తాత దగ్గర అయితే ఓకే మంచి ఒక అమ్మ అంత బాగా చూసుకోని నన్ను ఎంత బాగా ఇప్పుడుకి కూడా నన్ను ఎంత కేర్ చేస్తదో మా అమ్మమ్మ చాలా బాగా ఒక ఎక్సప్లయిన్ చేయలేని ఎమోషన్ అండి
అవునండి అమ్మమ్మ చాలా అమ్మ తర్వాత అమ్ కాబట్టి తనే చూసుకుంటాదంత
అంటే ఫస్ట్ మనక ఫ్యామిలీ అంటే గుర్తొచ్చేది ఎమోషన్స్ బాండింగ్ కదా ఫస్ట్ అది స్టార్ట్ అయింది అమ్మమ్ అమ్ అమ్మమ్మ దెగర
ఆ ఎందుకంటే వాళ్ళ దగ్గరె పుట్టి పెరుగుతాం కాబట్టి వాళ్ళ దగ్గర
ఆ అవునండి ఆ అవునండి మీరు నన్ను అడిగారు కదా మీ తమ్ముడు మీ చెల్లి మీరేమన్నా ఫైటింగ్స్ ఆలా
ఆ చేస్తానండి
ఓకే అంటే మీరు ఫైట్ చేసుకున్న తర్వాత మరి మీరు మాట్లాడతార లె లేదా మీ అక్క మాట్లాడతార ఎవరు సారీ చెప్తారు ఫస్ట్ మీరె చెప్తారా ఫస్ట్ లేదా మీ అక్క కానీ మీ అక్కనో మీ చెల్లి మోతమను బా లైక్ లైక్ చేస్తా ఉన్నట్లున్నారు
అవును చాలు
స్టార్ట్ చేయడం మీరే ఎండ్ చెప్పడం మీరే
మీరు అది మీరే ఫస్ట్ చెప్తారా
మేమ మేము ఆన్లేదండి ఇద్దరము అట్లా చెప్పుకోము అన్నమాట ఎవరమనింది ఒకరినవరు కొట్లాడుకొని ఇద్దరం ఒకచోట కూర్చుని ఇద్దరం ఈక్వల్ గా మాట్లాడేసుకుంటాం బర్త్డేస్ రోజు పొట్లాడిన్ని రోజులునై మవి
వావ్ అదొక మెమొరబుల్
తోత్నర్
గెల్చాలనుకుంటున్నారా
లేదు